ఆ అన్న నేను కట్ అయిపోతుందేమో అనుకుంటాన్న ఇప్పటికే ఐదు కట్ మ్మ్ నెట్వర్క్ ప్రాబ్లమ్ అలా ఉ నెట్వర్క్ ప్రాబ్లం అలా ఉంటుంది కొందరులు లిఫ్ట్ చేయకుండా
హ్మ్ హు ఎన్ని ఆఖేసి వాలి ఆక
ఆ చెప్పు ఏ మన ఆ మాట్లాడింద మాధవి
మాది
ప్రేమ నింది ఎంత
ఏమన్నా ఊరిద అతేమ్మన్నా
హ
అయ్ మే అమ్మ చేస్తాను చెప్పినంట మామ్మతో
హ
పిన్నినే పెట్టికి పంపిస్తాం అడుగని నను మాయమ్మ
హ
అందుక మాజీ ననితే సర్లే నేనే చేస్తానండి మిమల్ల ఎ చెప్పడు మ దస జ శనివారం మాసం ఊరికి మ మగడ
శనివారమా ఏమి బట్టలు వచ్చటప్పుడు
జ సున చం
హ్మ్
టమటో కాయ
ఉడకబెట్టి అప్పుడప్పుడు పెడితే బాగుంటది కానీ ఉడకబెడితే ఇట్లే కుక్కువ రోజులుండదు
ఎందుకు లేదు ఇప్పుడు నాకు ఇన్ని రోజులు తెచ్చి మా మార మేటా అంటే మా అమ్మనే తీసి చేసి పంపించింది
హ అది డిఫరెంట చేయ్యాలి నా అమ్మకి ఎట్ల తెలిదు అప్పుడు చిన్న చేసింటే ఉనింది నాకు కూడా వారం రోజులు
ఇప్పుడు మాకు వారం రోజులు ఏ ఇరవై రోజులు పోయినాంది తెచ్చి
ఆ
ఇరవై రోజులు అయింది తేచ్చే అది ఊరగాయ
ఆ
బానేయింది ఇప్పుడు కూడా కొద్దిగాంది రేపు ఎల్లుండి వస్తుంద అంతే మళ్ళీ ఊరగాయ ఏము ఉండయని రామన్న మా రూమ్మేట్ స్తమన్నరా
ఆ
అందుకని మాల చెతా మాది వస్తు ఎలాని ఉమ్మ్ చేస్తే మళ్ళ ఒక పది రోజులు ఉన్నా అనుకో నేను ఇంటికి పోతా నన్ ట్ల మళ్లీ శ్రీరామనవమి కీ ఇంటికి పోతా
ఉమ్మ్
అప్పుడు పోతే మళ్ళీ ఎక్కువై తెచ్చుకున్న ఇయన
మ్మ్
మ్మ్ అంటే అందుకనే అడిగిన
అప్పుడే పైనాపిల్ తెచ్చుకోనేనా సాయంత్రం
మ్మ్
అది ఇప్పుడు తిన్నం
ఎంత
చిన్న కొంచెం థర్టీ రూపీస్
చిన్నవి
కొంచెం చిన్నవి అంటే పర్లేదున్నా ముక్కల్ కంటే అదే బెటరు
మీరు అ కేజీ కాయ కేజీ రెండు కేజీల కాయ నలభై రూపాయలు
అవునా అది ఎంతస్తదో తెలిదు కేజీ వస్తా వస్తవ మ్మ్
నలభై రూపాయలు ఇక్కడ
ఉ హు
మ్మ్ వాళ్ళే కట్ చేసి ఇస్తారంతా నీతోనీ అ
ఎంతదో అది
ఉహు మేము వాటర్ మిలన్ తెచ్చుకున్నాము
ఉ వాటర్ మిలన్ చాలా తక్కువ కదా ఇప్పుడు ఇంకా
రాదు అక్క ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ
అవునా మొన్న ఇక్కడ కేజీ పది అంట వద్దన్నాడు ఒక ఆయన
అవునా
అ
మీదే బెటరే ఈడ ఇరవై ఐదు రూపాయల్ కేజీ
ఉ ఉ ఇప్పుడు ఏమన్నా తగ్గిందేమో మళ్ళీ ఎక్కిందేమో
మేమే షాక్ అయిదు ఇన్నర కే జీ వచ్చింది కాయి
హమ్
చిన్నకాయ దీశించ వాళ్ళకి
హ
కానీ ఐదున్నర కేజీ వచ్చింది
హ
ఆ స
మేము మొన్న అంటే అండం కేజి పది అని ఇడ ఇంకా కొన్ని రోజులు పోతే కాయి పదంటారు ఏమో అనుకుంటా వునము
అయి అంటి ఇకా టాక్టర్లో చేచ్చి అమ్ముతారు మేం కదా అడున్నపుడు
హ
ట్రాక్టర్ లో తెచ్చి అమ్ముతారు
హ
మసీదు కాడని పెడతారు ట్రాక్టర్ లో తీసే
హ
చూసుకోమని
హ
ఆ శూక పోయినారు మొన్న కడప పోయినారు
ఆ
చూసింటా వె రీల్స్
ఉం చూసినాన్లే
ఉం ఏవో ఏ ఈ సారి అంతలే ఆ ఎత్తి పాయ
యాడ బాగ్య చా ను అంత ఊ ఊరిగ ఉఊంకుడా అంత అబ్బాయిలు ఆ బ్యాడ్లు పట్కోం బ్యాడ్లు పట్ డమ్ ఏమి హు హు
అది ఎంత ఊరికే ఏం అంత లేదు లాస్ట్ టైం లాగా
ఉం అందరు కొత్తోళ్ళ వేసా అట్టున్నారే లాస్ట్ ఇయర్వేషినలో ఎవరు పోయినట్టున్నారే
ఉమ్ ఉన్నారు కొందరు మా ఎంబిఏ వాళ్ళు
మ్ మీ అమ్మాయి వేలేద రింగుళ్ జుట్టు అమ్మాయి
ఆ ఉంది ఉంది ఆ పిల్ల ఆ మీ గీ ల్లో ఉంది కొంచెం
ఉహూ మె కనపడకపోతే ఆ వీడియె
కనిపలేదేమో నీకు ఉహు
నాకైతే కనపల్లా
హు హు అప్పుడే ఈవినింగ్ పెద్దమ్మ నాకు చేసి నింది ఫోను
ఉం ఉ చెప్పింది
ఎవరు ఉన్నారండి ఈడ ఇంకా
ఆ?
ఎవరు ఉన్నారు ఇగ తెలిసినోళ్ళు అన్నే
యాడ?
ఈడ రెడ్డీ గాక ఇంగెవ రున్నారు?
ఎక్కడ?
గోల్డ్ చెరువు వాళ్ళు ఉన్నేరు అన్న కాలేజీ దగ్గర
ఉం వా మీ కాలేజ్ కాన్నా?
ఆ అనింది పెద్దమేదో చింతపండు అడుగుతాను అని
ఆహా జగదీశ్ లే
ఆహా
వాడే లషీరూ
ఉం
ఐదు కేేజిలు మీన ఇచ్చినాడు చింతపండు
ఊంహు ఇంగా వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పింది
అవునా లే లేదు మన్నర్ వడుకు రాగీచీ అంటదాన్ని ఆ సంక్రాంతి తర్వాత రోజు వచ్చింది
హు
మళ్ళీ అడగమడినికి
హు
అడుగుతుది రావద్దు చింతపండు
హు
హు వాళ్ళ ఈకడ బెగో వాళ్ళు చింతప చెట్లు ఉన్నాయివాళ్ళకి
హు
సిడీ చేసి డెబ్బై రూపాయలకి యాభ రూపాయలకి వేస్తారు బెంగళూరులో ఇక్కడ
హు
లేదో మనమేం తీసుకుంటే పోతలేని న నేను లాస్ట్ ఇయర్ ఇప్పించుకున్నా
హుమ్
హుమ్ ఇంచు మించు ఒక ఐదు జేయ మనింటది ఆ రోజు లక్ష్మి పెళ్ళికి రావాలని తొందర ఇచ్చి వాని చింతపొండు కూడా తీసుకురాకుండా వచ్చిన తెలుస తెలుసా నేను మళ్ళీ వేరే వాడు పొద్దుటురు పిల్లోడు ఉన్నింటే వాన్ని తీసుకో రమ్మనింటే వాడు తీసుకొని వచ్చినాడు ఆ రోజు మళ్ళా
ఉహూ
నేను మైదిటురు పోయి తీసుకున్నా ఒప్పేస్ పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళ మైసురు కొచ్చినాం లే మనం
అవునా చెప్పినావ్
పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చినాడు వాన్ని తిస్క పోయింటే వాడు తీస్ వచ్చినాడు మైసూరు ఇంగా
హుమ్
హుమ్ ఆ చింతపండు నేను ఇప్పుడు వరకునే ఆ రోజు ఎన్ని తొలసి చెట్ ఒక ముక్కలు ఏయమని ఇచ్చింటి
హుమ్
ఆ సాయిత్రం పిన్నెళ్లకు ఒక కేజీ ఇచ్చింది
ఇక్కడమ్ అమ్మరా ఎవరైనా అడిగితే అదే అంటే ఉల్చుతా ఉంట ఉంటారు కదా అక్కడ వీధులలో
ఇప్పుడు చూస్తా ఉంటారు కానీ ఇప్పుడు నువ్వు కాలజపో క బాంది జడ మీ మీకు మీ హాస్టల్ సైడ్ కాకుండా ఈ
ఆటి సైడ్లయా
చింతశెట్లు ఉంటాయి చాలా
ఆ
అరువే మీరేరుకు చన్ని
ఆ
అట్లా అందరి అడుగుంటేది చింతపడు చింతకాయలని
ఒలుస్తవుంటారు
కానీ వాళ్ళు రేట్ ఎక్కువ చెప్తారు మనకు వీళ్ళు బల్క్గా చేసి పంపిస్తారు కాబట్టి
ఆ
జోది చల్ తక్కువ హూ ఎమో మల్లా అడిగినా వ చూద్దాం లేవే అన్నాడు వచ్చినప్పుడు ఇంగా పదిరో ఇంగా పండగ అయిపోనక వస్సాయి అని చెప్పినాడు వాడు
ఆ అవును ఇప్పుడే అప్ ఇంకా మా అప్పుడే రాదు కదా
హ్మ్మ్ ఇప్పుడు ఇంగా పచ్చి కింద విన్నట్న్నాంచి హ్ పండగ అయిపోయినాక ద్దంలే అన్నేడు
హు
హు
అప్పుడే అప్పుడు శేఖరన్న పీకింటే దోరగా ఉన్నేయి పచ్చ తక్కువ కార్చ్ ఎవరికి
ఏరిసెకె
ఎప్పుడు
తీసేస్కో వచ్చి
అహా
హు
ఏ జనిష
మాది ఇ ఇదే నాతో పాటి జావర్
ఆ ఇక్కడ అ
ఆది తీసెయ్ ఎందుక్ తీసేస్త జాబ్ వచ్చే
హు హు
మ్మ్ ఏదో నాగపూర్ ఎక్కడో అంట అది ఏందీ జాయినింగ్
మ్మ్ హ్మ్
వీనికి వచ్చేసింది వాయిస్ లిఖితాకు ఎందుకు రాల నాకు అర్థం కాలా
మ్మ్ అంటే ఆ అన్న ఎప్పుడు రాసింది
మే లాస్ట్ చర్మీలో రాసినం
ఆహ అదె ఇట్లా రాసినట్ కాలేజ్ లో రాసిందేనా
మ్మ్ కాలేజ్ తరుపునే రాసినాం లాస్ట్ ఇయర్ మేలో
ఆ
వాళ్ళకు మల్లా రీ ఇంటర్వ్యూ పెట్టిన్నా హైదరాబాద్ లో
ఆ
హైదరాబాదకు పొయి వచ్చినాడు ఒక వన్ మంత్ బిఫోరు
ఆహా
పోయి వచ్చిన తర్వాత ఇపుడు మళ్ళా సెలెక్ట్ అయినట్టు అన్నీ వచ్చేసినాయి జాయినింగ్ లెటర్ కూడ చిగ
ఆహా
మ్మ్
మళ్ళీ ఏమో అక్కకి
మ్మ్
మ్మ్
తరువాత మేల్ రైజ్ చెస్తా అన్నది
ఆ
మెయిల్ రేజ్ చేస్తే వస్తది
మ్మ్ హ్మ్ ఇంకా ఇట్లా అండి తిని లావయితుంది
మ్మ్ హ్మ్ ఈడికి వచ్చినంక ఎవరు గుర్తూందరులే చిన్ని
ఆ
జగదీష్ గారు ఇప్పుడు ఫోన్ చేయడం లే అంతగా నాకు
మ్మ్
ఏమండి ఏమి అంటే మాడస్తావ్
మ్మ్ నాక్ కూడా ఏం చేయలా
మ్మ్
ఆ వీళ్ళకి చెస్తాంటారు
మ్మ్ హ్మ్ మాగ ఏమంది ఏమని చేస్తున్నాడు ఇంతప్పుడప్పు అడు రూమ్ కి వస్తాడు ఊరికి మాట్లాడి వెళ్ళిపోతాడు అప్పుడప్పుడు ఊ ఉ
చరు
ఎవరు బవరా మా చెల్లె ఎవరు
ఆ అక్క బాగున్నా అక్
ఉహు బానక్క లేదు గీనక్క లేదు లే
ఉహు సరే అందా
మా నంబర్లంచి బ్లాకు
హు
ఊ
ఇక్కడున్నప్పుడే స్ట్రిగ్ట్ ఉండే ఆ అక్క గదా
ఊ స్ట్రిక్టు అని గాదు ఆమెనే వేరే వాన్ని న వళ్ళ
ఆహా
ఉ అల్లోలు
ఆ
మరి మాకు దెల్న్షింది
ఆహా
అడిగే సరికి ఏదో ఇగ ఐపోందిగా
ఆ సరే నాకు కస్టమరకస్తాండు అ